హలో విన్పిస్తుందా అండి
ఆ విన్పిస్తుందండి
ఆ బావున్నారా అండి హలో హలో హలో బావున్నా రా హలో హలో బాగున్నారా
ఆ బాగున్నాం
ఆ ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నాము
ఆ ఏం చేస్తున్నారు
ఏమీ చేయడం ఏమీ చేయడం లేదు
ఆ ఇంకేంటి
చెప్పాలి
మ్మ్ మీకు స్నేహితుల గురించి తెలుసా స్నేహితులు ఎలా ఉండాలి ఎలా కలిసి మెలిసి ఉండాలి ఆ మీ మీ ఫ్రెండ్స్ తో ఎలా ఎంజాయ్ చేస్తారు
అవన్ మ్మ్ అవన్నీ ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేస్తాం, స్నేహితులు వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే నమ్మకంగా,
ఆ ఏదైనా హెల్ప్ చేసేలాగా
మనం చెప్పేటివి ఎవరికి చెప్పకూడదు
ఆ అర్థం చేసుకునేలా
అర్థం చే చిగా ఉండాలి మరి మేం చెప్పినా వాళ్ళువోయి వేరే వాళ్ళక్ చెప్పకూడదు
ఆ అట్లాలంత ఉండగుద్తు ఆ ఆ ఫస్ట్ ఫ్రెడ్షిప్ అంటేనే నమ్మకం లా ఉండాలి ఆ మరి ఇంకా ఏమి ఫ్రెండ్స్ అంటే అందరూ కలిసి ఎప్పుడు అ ఎంజాయ్ చెయాలి
ఆ మంచిగా ట్రిప్స్ ఇల ఆలా ఉండాల్ అంటే అందరు కో క్రోప్ కోపరేట్ చెయాలన్మాటా మాట ఫ్రెండ్స్ కూడా ఒక ఫ్రెండ్ చూసి ఇంకో ఫ్రెండ్ ఇలా అలా ఎలా నువ వాళ్ళతో ఇలా వీళతోన్నా అని చెప్పకుండా అందరితో ఎంత ఫ్రెండ్షిప్ బాగుంటది
ఆ మరి అందరు ఒకసారి కుక్ చేసుకొని తినడము అన్ని షేర్ చేసుకోవడము ఇప్పుడు మనం స్కూల్ డేస్ లో స్నాక్స్ తెచ్చుకుంటే షేర్ చేస్ కోడము అట్లంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే
అలా నేను ఒక రెసిపీ చెప్తా మీకి
ఆ
వంకాయ బ వంకాయ ఉ పింక్ పర్పుల్ కలర్ వంకాయ ఉంటుదయి ఉంటాయండి చూడండి
పర్పుల్ అంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది ఆ
కయని ఇలా అం అడ్ డాన్గ కాకుండా నిలుగ్గా కట్ చేస్తే దానిలో ఫోర్ పీసెస్ త్రీ పీసెస్ అలా అయితాయి
ఆ అవును
దాన్ని ఫస్ట్ అన్ని నీట్ ఇటిగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగి ఒక దానిలో కొంచెం పసుపు ఉప్పు కారము మనకుంటే ధనియాల పొడి పౌడరు కొరియండ పౌ హఅప్ పౌడరు ఇంకా కొన్ని మసాలాలు ఎమో మస్ హ లలల అన్నీ ఒక దాంట్లో ఎ సి దా వంకాయకి మొత్తం ఇట్లా పట్టేయాలి నీట్గా ఆయిల్ వేసి
అవుండ్లే వంకాయకి అంతా కలిపి పెట్టుకొని కుసేపు ఉండాలి
చి ఒకేళ మీ దగ్గర ఫ్రిజ్ ఉంది అనుకో ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడు అట్లా పెట్టి దాన్ని మంచిగా మళ్ళీ ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి నీట్గా ఒక్కొక్కటి వేయించాలి ఇప్పుడు ఫిష్ ఎలా ఫ్రై చేస్తామో అలా కొంచెం ఫ్రై లెక్క చేసుకోవాలి మొత్త
వంకాయనంతా ఒక్కొక్క వంకాయని ఫ్రై చేసుకోవాల ప్యాన్ మీదనా
ఆ పాన్ మీద దాన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్ తర్వాత ఇంకో దానిలో పెరుగు ఉంటదిగా పెరుగు దానిలో కొంచెం కొంచెం పసుపు అంటే మనం అక్కడ కారం బట్టి దీనిలో కారం వేసు కోచ్చు కారం వేసుకపోవచ్చు
ఏంటి పెరుగు పెరుగు అట్లంతా కలిపిన తర్వాత ఆ
ఆ పెరుగులో కొంచెం కారం ఉప్పు పసుపు దాంట్లో వేసి కలిపి కొంచెం పెరుగుని మనం ఒక ఇంకో దానిలో తిరువాత వీస్తాంగా పోపు ఏమంటే దానిలో కొన్ని ఇంకా కొన్ టమేటోసు
ఆనియన్స్ మళ్ళీ కరివేపాకు కొత్తిమీర ఆ ఎండ మిరకా అదంతా తిరువాతకి అలా వేసుకోవాలా,
డైరెక్ట్ పెరుగులో పోయకూడదు ఎందుకంటే పెరుగు ఎమ్మ డే బోస్
ఆ అవును అవును అవును పెరుగు వేడి చేయకూడదు కదా
ఆ తర్వాత ఆ ఆయిల్ అంతా చల్లగయినాక ఇది దీస్కవోయ్ కలి పి పెరుగు లో మనం ఇంత కాయలు చేసుకున్నాముగా అవి మరి ఎట్లాగా ఆ వంకాయలులో కలిపేసి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటది
ఓ మీరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు ఈ రెసిపీ
మేము నార్మల్ గా చూస్తా ఉంటే చూసి నేర్చుకున్నా
అవునా చాలా బాగుంటుంది అవి వంకాయలు చాలా పెద్దగా చాలా తిక్కు కలర్ లో అలా ఉంటాయి కదా ఆ హో మనం గుత్తి వంకాయ కొంచెం కుక్ చేసి చేసుకుంటాము దాన్ని ఫ్రై చేసి చేసుకుంటాము వా
ఆ గుత్తివంకాయ్ అంటే నార్మల్గా ఎట్లా ఇట్లా కట్ చేసి మధ్యలో అలా పెట్టి పెట్టి చేస్తాం ఇట్లా చేకు కొం
అదేమి అది ఎలా చేసుకుంటామంటే
అ
ఆ ఫస్ట్ ఏమి వంకాయలున్ని కట్ చేసి పెట్టుకొని వాటర్ లో క్లీన్ చేసేసుకొని
ఆ మంచిగా
ఆ తర్వాత ఫస్ట్ మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని చనగిత్తనాలు వేసుకొని అంటే గ్రౌండ్ నట్స్ అంటారే
శనిగిత్తనాలు అమంటారు
పోకారం కొంచం చింతపండు చింత గుత్తి తివకాయ ఆ కొంచం ఆబా కట్ అవుతుంది
నువ్వులే వేసుకోరా నువ్వులు
నూగులు వేసుకుంటాం తెల్ల నూగులు నల్ల నూగులు ఉంటారు
ఆ కొంచెం బెల్లం వేసుకుంటాం మా సైడ్ మీ సైడ్ వేసుకోరా
మేము కూడా వేసుకుంటాం అదే కొంచెం చింతపండు ఉప్పు కారం కొన్ని చెనకా విత్తనాలు నూగులు కొంచెం ధనియాలు అట్లంతా వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకుని ఆ మిక్స సి పట్టుకుంటాము ఆ తరువాత ఏం చేస్తాము దాన్ని అంతా కొంచెం కొంచెం తీసుకొని వంకాయలో పెట్టుకొని ఆ తర్వాత నీట్ గా ఫ్రై చేసుకొని లేకపోతే కుక్ చేసుకోవడం ఆ అదేతే ఎక్కువ రొట్టెలోకి చపాతిలోకి చాలా బాగా చేస్త కుంటాం చాలా బాగుంటుంది అది
ఇట్లా మిడిల్ లో ఇట్లా కట్ చేస్తారా సగం సగంని
ఆ ఆ ఆ ఘాట్లు పెడతాం ఫోర్ ఘాట్లు పెడతాం తం
మంచిగ వుడికితే మంచిగా ఉంటది
ఆ చాలా మంచిగా ఉంటది గుత్తివంకాయ గుత్తివంకాయ చాలా ఫామ్ బాగుంటుంది ఎవరు తిన్నారండి చెప్పు గుత్తివంకాయ ఆ
అన్నంలోకి
ఆ ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి ఫ్రై తెల్ తెలుసా మీకు పచ్చిమిచ్చి
ఆ ఆ పచ్చిమిరిపిలోకి పల్లె పల్లె అంటది ఇవి ఎల్లో కలర్ పయి అవి మిక్సీ బట్టి కొబ్బర కొంచెం కారం ఇట్లా అంతా మిక్సీ చేసి దట్లా మిడిల్లో కోసి లోపలి ఇత్తనా లీసి అయి పెట్టి ఇట్లా ఆయిల్ వేయించుతారు
మేము అట్లా చేసుకోమండి ఫస్ట్ పచ్చిమిర్చిని మిడి లోకి కట్ చేసుకొని అంటే ఇప్పుడు కొంచెం అవి ఉంటాయి కనక్కయ పొడి చెనకాాయల పొడి జీలకర పొడి అదంతా తా ఆడించేసి మంచిగా మిర్చిలో పెట్టి మి చీస్ ను అంతా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది
మేము అలా చేసుకోము
ఆ అలా చేసుకున్నా చాలా బాగుంటు టుంది
ఇంకా లేదంటే క్యాబేజీ ఉంటదిగా క్యాబేజీ
ఆ ఎలా చేస్త
దాన్ని వాష్ చేసి కూల్ వాటర్లు ఇట్లా ఒకసారి దే ఇట్లా దేవేసి దాంట్లోని ఎప్పుడు పకుడా లాగా అన్నమాట శనిగ పిండి శనిగా పిండి ఎక్వేసుకోవాలే కొంచె బియ్యం పిండి ఎందుకంటే కర కర అనడానికి బియ్యం పిండేసుకొని దాంట్లో కొంచెం కలర్ ఆడ్ చేసుకొని ఆరెంజ్ కలర్ ఆడ్ చేసుని కుంటరు
ఈ క్యాబేజీ లోకి అలా చేసుకుంటార
అలా వేసుకొని ఫ్రై చేసుకుం అ అదేది పకోడలా చేసుకుంటాము ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్ స్నాక్స్
వర్షం పడినప్పుడు
అట్లా మంచిగా అట్లా ఆనియన్ పకోడా క్యాబేజీ ఇంకా చి పొ పొటాటోస్ తోని
ఆ పొటాస్తోతో పొటాటోస్ తో ఈ మధ్య నేను ఏం చూస్తా న్నా అంటే పొటాటోస్ ఉంటాయి కదా పొటాష్టో పొటాటోస్ ని బాగా మెత్తగా చేసుకొని వాటిలో ఏమో బోండాల్ లాగా అట్లా అత్త చేసుకుంటా అది కూడా చాలా బాగుంటుంది ఆ
చేసిదాంట్లో ఉప్పు కారము అన్నీ వేసి దని బెడ్ బ్రెడ్ డ్ ఉంటది గా బ్రెడ్ ను ఒక వాటర్ ఇట్లా డిమ్ చేసి నీటిగా ఇట్లా చపాతి కర్రతో రుద్ది దానిలో పెట్టి మళ్ళీ ఆ క్రిస్ప్ క్రిస్ప్ ఉండేగా అంత దానిలో దాంట్లో పెట్టి ఇట్ల కలిపి ఆ క్రిస్పి గట్ల ఓ ఒక శనగపిండిలో నన్న బియ్యం పిండిలో నీళ్ళలో కొంచెం ఆయిల్ ఇట్లా నిమ్ చేసి దానిలో క్రిస్పీ కోసం పైన అవి చల్లి ఆయిల్ వేయించుకుంటే ఒక కొత్త ఐటెం ఇప్పుడు కొత్తగా వస్తు సున్నది
అవునవును చాలా మంది అదే ట్రై చేస్తున్నారు మరి ఏమంటే
టరు కిసాన్
ఆ కిసాన్ జామ్ టమాటా సాస్ ఎక్కువ సాసే తీసుకుంటా టారులే అందరు
అది బావుంటది
మరి ఇంకా ఏమంటే ఈ మధ్య కప్ కేక్స్ అని చెప్పి
ఆ ఆ
ఆ పొంగనాలు లాగా ట్రై చేసి
ఒకరు బ ఒకరిది ఉందని నిన్న బర్త్డే కేక్ చేసాము
మీరు కేక్ తయారు చేసారా
ఆ రూమ్ లో కేక్ తయారు చేసాము ఓరియో ఓరియోస్ జెమ్స్ డార్క్ డార్క్ చాక్లెట్ తెచ్చుకున్నాం
ఆ ఆ చాలా బాగా వచ్చిందా కే
ఆ ఓరియన్ మొత్తం మిక్స్ చేసి చాక్లెట్ పౌడర్ లాగా చేస్ సి దాన్ల మళ్ళీ మిక్సీలోనే పాలు పోసి మిక్సీ బట్టి ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోసి
ఆ నేను కూడా ఆ రెసిపీ నే చెప్పింది ఏమంటే మనం పొంగనాలు లాగా ఆ పొంగణాల ప్యాన్ లో కొంచెం కొంచెం వేసుకుంటూ పోతాము
ఏమంటే మనం బే మేం బేకింగ్ సోడా మర్చిపోయినాము బేకింగ్ సోడా ఏసుకుంటే కొంచెం ఇట్లా
ఫ్లఫ్ఫి ఫ్లఫ్టీ గా ఆ అదే ఫ్లఫ్ఫి ఫ్ల ఫీగా మెత్తగా కొంచెం హోల్స్ లాగా అట్లంతా రావాలి కేక్ చేస్ తే
ఇప్పుడు కొత్త గులాబ్ జామున్ లే పిండి లేకపోయినా బ్రెడ్ తోని బ్రెడ్డును వా తప్పు ఆయిల్ తో క్ ఏమంటారు పాలతో కలిపి క రౌండ్ రౌన్స్ గులాబ్జామ్ గా చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా
ఆ మీరు చేసారా ఎప్పుడైనా అట్లా
ఆహా లేదు లేదు మేము ఇప్పుడు ఫస్ట్ చేసిందంటే కేక్ మరి వచ్చిద్దంట మర్ కరెక్ట్ కన్ కన్ కరెక్ట్గా తీసుకుంటే అన్నీ మా వచ్చిద్ది.
ఆ అవునండి. అది గులాబ్ జామ్ చాలా కరెక్ట్ గా చేసుకోవాలి. దాంట్లో ఏమో చిన్న చిన్న బాల్స్ ఉంటాయంట, ఆ బాల్స్ స్మాష్ అయిపోతే గులాబ్ జామ్ మంచిగా రాదూ.
ఆ మంచిగా కలిపి కరెక్ట్గా గా అవి యేన్చ్ టప్పుడు నెయ్యిలో
ఆ ఆ మేం మేము నెయ్యిలో ఫ్రై చెయ్ యమండి నెయ్యి మరీ ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది కదా.
ఆ అంటే పిండి ఆ పిండి కలుపుతారు గదా అప్పుడు కొన్ని పాలు పోసి కొన్ని నెయ్యి పోసుకుంటే
ఆ ఆ అవునండి. మరీ అంత అయిన్ తర్వాత గులాబ్ జామున్ లేకీ పక్కాగా అది యాలకుల్ పౌడర్ ఉంటి చూసినారా అది ఫ్లేవర్ కి చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా మంచిది కూడా హెల్త్ కీ.
అది మం మంచిగా అరె లోపల వామితింగ్ రాకుండా అంటే ఆయిల్
ఆ ఆ అంటే ఆ ఆయల్లేముండద్ అవునండి ఎందుకో గులాబ్ జాము షుగర్ సిరప్ అయినా కూడా కొంచెం ఆయిలీగా తగులుతుంది కదా.
అంటే ఇంకా షుగర్ అంటనే ఇంక బంక బంకా అలా మనం ఆల్రెడీ గులాబ్ జామున్ నీ నూనె లో ఏంచ్ చుతాం గదా అప్పుడు అంత బీచుకునేది దీనిలో పడేసరికి అంత ఇట్లా స్ప్రెడ్ అయిపోతది ఏమో.
ఉమ్ సరే అండి థ్యాంక్స్ అండి మీరు మాకు చెప్పినందుకూ.
థ్యాంక్ యూ